హలో చెప్పండి ఏం లేను ఏం లేదు తిన్నాం తిన్నారా మీరు తినం మేము ఏం కూర ఆ ఏం కూర మాది చేపల కూర ఇరది తెచ్చుకున్నారు మరి నేనా తెచ్చుకున్నాం కానీ ఇ్యలా ఇలా ఆ టైమ్ అది అళ్లా బాటిల్ ముట్టాకు ఇయల ఏం మండకోలరు మరి ఎలా బెండకాయ ఫ్రై ఆడ వ మాది ఇవిడ బెండకాయ ఫ్రై ర కూడా చేయాలా సాయంత్రం పల్లి లేసి నిన్న కట్ చేసి పెట్టినా మంచి ఆరినయి ఫ్రై సూపర్ అయింది తిన్నట్ట కాదే మళ్ళ కిల తీసుకురా ఎ అర్ధ కలో ఇద సల
కిలో సాలది అయితే నిన్న కొంచెం పుల్స ఇడ్తనా బనక
కట్ట ఎ పుకు ఆ
కా
ఇంత అయితే మాబ్బ అయితందా మీ వర్షం పడుతది పడతది పడతది ఆడ ఇంట కొడతందా ఫుల్ ఎండ ఇడ ఈగో మాక్ కూడా ఇంత సేపు ఫుల్ ఎండ కొటింది కొటింది కొట్టింది బడ గుల్ భోజనాాల అయితే అందరు గుల్క వేరు తీనాచ్చ అరి పేర్ ఇక నిహల్ ఒకక్కడ అచ్చి నింకా మమ్ మా మమ్ సార్ పాండ నాక్ డేట్ వచ్చింది
ఇంకా ఏం బానే మంది ఉన్నారు కాచ్చ
ఇ బాలగానే మంది ఉంటారు రేపు మళ్ళీ అక్కడ
ఎక్కడ రేపు
అక్కడ గేట్ కడ శ్రీరామనాపు అక్కడ ఉ వాత ఆంటీవి రాలే మరి
ఈ రాలే
హ
ఇంకా ఏం సంగతులు
పోయిడా స్కూల్ కు పోయి వచ్చిడా పోయిచూడు ఏ ఏద ఇంటవ్యూ క పో అచ్చి
హ
దిల్లీ ప ఏదో ఇంటర్వ్యూ కాని అన్నడం వచ్చింది నిన్ని పోతుండయ్యా
నిన్న పోయొచ్చిండు ఈ రోజు ఒక గంట రెండు గంటలు వచ్చి చూసుకోమన్నారు
పోయినావా
ఆ
హ ఇకా సరే నేను చెస్తా స్కూల్కి పోయింద్రా స్కూల్ కు పోయిన్రు వచ్చిు ఇల్నే నాలుగుగిడ్ దాకు ంటట ఈ సన్న జున్న మిను అలా నాలుగ దాకా ఉంచజుకుంట్రట అవునాట డి మ ఎస్కోలక్క సవాలని ఇల్నా క మళ్ళీ ఎందుకుయి
ఏయమో నేనంత
ష నాలా యూనిఫామ్లు ఉంటా న హళకిస్తా అంటే ఎందుకు మయిన్లుయార అనింటే రాంలే ఏవ ఇస్తా వసేటటు అట్లేవ అని అన్నది కదా మీ మమ్మీ
ఇకా అదే అల్ే అనంట
ఆ ఎవి అ అ తక్కువ ఫీజు ఉంటాదా అ నీ ఇప్పుడు అయితే ఇక రెబ్బెన్ల అయిత ఇదే స్కూల్ అన్నపూర్ణ స్కూల్
ఆ
ఈ ఆ రేబ్బని ఇంగ్లీష్ మీడియం పోయినట్టే సూ అయితే ఆయనంతకేది ఎక్కువ లేనట్లే జాన్లోన్నా
అవు
ఇప్పుడ ఎలా అలానా
ఆ బాగానే ఉండదు ఫస్ట్ లో లేకపోవు అని మాకు టెన్త్ లో చెప్పిన సారి ఇప్పుడు దాంట్లో చెప్తాను
గలి ఇంట పాక కే కద అందు ఇంగ్లీష్ మీడియమ ఏనా అ ఎప్ప నుండి ఫస్ట్ నుండి ఇంగ్లీష్ మీడియమ అలా తెలుగే లేదు చెప్ప ఉంట కనీగ ఇది బోనఫైడ్ అనేది ఊట ఓతుది ఏను క ఉంచాలి ఊరికే కూ మార్చతే బో డుక మారే వరకు కూడా ఉంటాయి గలీజ్ ఉంటది అది ఇప్పుడు రేపు ఏదన్నా జాబులకే గానీ దీనికే గాని దానికే ని పోయేది ఉంటే ఆ ఛాన్సే ఉండది అయితే ఇగో ఇప్పుడు ఇది అయింది ఇదయినా గవర్నమెంట్ గంత ఈ ఆ టర్న్ లేకపోతే ఈ టర్న్ ఉండాలగాని ఈ ఈ పాది బోనా పల్ మార్తాద అంత గలీజగా ఎన్ని సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతరవి గేదు ఇ్యష్ట ఎమో మల్ల నువ్వు అనకు ఇగ నేను ఎందుకంటగా ఆహా ఏదో అది కష్టం. నీస్టురం అయితే ఇటు అన్నా లేకపోతే అట అన్నా ఓ ఇప్పుడు ఇళ్ళని రోజు ఫీజులు అడుగుతురగాని చెప్పేదే చెప్పేస్తాను చెప్పేదే చెప్పేస్తాను ఏంటి చెతావ్ ఈసారి ఇగ బాగా ఇబ్బంది అయితంది ఉం అ
పోరగల్లు ఏమ్ చెత్తనరు
ఏం లేదు అందరు ఆన్నే భోజనానికి వెళ్ళిర్రు అంటే గిదే రేపు శ్రీరామ నవమి భోజనం రేపనీ ఇక్కడ ఇయ్యాల పెడతన్నారు
ఆ
ఆ ఈ గుడికాడ ఇక్కడ ఈగ రేపు అందరు ఆడ్కె పోతారు గదా ని వల పెడతాలకా ఉం చిక్కీ బానే పట్క వచ్చింది ఏంటియో ఏంటియో ఏమి హంైతే దావ చూద్దాం ఏంటి ఎంటియో ఇగ బానే ఇచ్చిర్ చిక్కుకు అవునా చ బిస్కెట్ అది చకు బిస్ స్క మస్కతి వ పా బస్ ఇ బిస్కెట్లు టక్లీ క ఖర్చీపులు చిన్న బ్యాగు అవునా మరి ఇది అయిన ఇత్తవా మరి ఇది బానే వచ్చిరు అయితది ఇక్కడ అయింది ఎండ ఉన్నది కాని మబ్బు అయితా మబ్బు ఉం ఆ
ఇంకా
సంగతిలు పనే కద కేడ పైసలు కావాలి ఆ ఆ నవవిబడబట్కోప్పు ఉ చెప్పు ఇంకా తిన్నారా ఏమేమి కూరల్ పెట్టీర్రు వాలడ ఆ పిల్సిరట గాల్లు ఎవలో ఆ నువ్వు ఏమనకు హాల చకున
పక్కకు
ఆ చెప్పబ్బా ఇగ దా ఆ ఆ ఆ చెప్పు చెప్పు చెప్పు తిన్నావా అన్నం తిన్నావా
ఫస్ట్ తిన్నావా దా తిన్న కొంచెం
అన్నం తీన్నారా
అన్నం తిన్నాము గులాబ్జామ్ తిన్నాము
ఆ
సరబూజది జుసే
జ్యూస ఏద్దామని కట్ జేసినా గని ఇగ చక్కర ఏస్కొందిన్న జూలాబ మస్త అయింది నిన్న అసలు హ్మ్
ఉహు అయితది ఈగ చిన్న చిన్న గ చేసినవా పెద్ద పెద్ద చేసి మీడియం జెషిన మంచిగ లేశినంక మంచిగ హు ఉ
ఇంకా
హా ఆ మీకేం గావలే చి ప్పు
బావ ఓయ్ అటువోక్ వెళ్ళే ఇంకా చెప్
ఇంకే
మబ్బయితుందీ మబ్బాయితుందీ ఈ
హరిశలిగా పడేతే గావచ్చు ఏమో గని మీ మొన్న గుడా మస్తు మబ్బయింది గని పల్లేదు నిన్న వడ్డది మీక ఇటు వల్లే ఫుల్ ఎండ నిన్న బాగవానేం బల్లెగని మామూల్గ గార్దుమారం చినపురు నిన్న నిహాలుకు కటింగ్ తీసుగొచ్చిన పోధాం అనే వరకు పడ్తది ఉ
ఇయల వడితే మంచిగుండు బాగా ఉడుకుతాన్ది గీ ఎండ కొట్టింది కొట్టింది వాన ఎండాకాలం ఉండేటట్లేదు వానకాలం ఉండేటట్
ఇంకా
వీళ్ళ అప్పటి నుంచి పోతే అయిపో గుడికి ఇంకా బాగా నీకు ఇప్పుడు వెట్టలె చిరు ఏదో బ్యాగు ఖర్చీఫ్ బొట్ పిల్లలు మారోడోళ్ళు ఇత్తన్ర హ్మ్ మిదవడ్తవ్ ఆగు రచకు మీకేం గావాల చెప్పు పడతరు ఎందుకు పడతలేరు
హ్మ్
హ్మ్ వీళ్లకు పన్నెండున్నరకి ఇగవో ను దా
ఆ
వోకు నిహాలు దాని జోలుకు వోతే చెంపలు వలుగుతయి
ఇంకా ఆ ఆగు ఆగు
ఉరు బాగానే తెలుసు తలుపడుతే చె ట మ్ మల్ ఎండ మల్ ఎండ ఎల్తాంది ఇటు మబ్ వత్తాంది. ఇటు పడితే అటు పడదు అటు పడితే ఇటు పడదు. యినా నా మీరు ఇప్పపిల బ్యాగ్లో వేసినా ఆగు
ఇప్
ఆయింత ఇరవై రోజులు అయితే ఖతం స్కూలు ఇరవై రోజులు. ఉ
ఆ
హ్మ్ ఆ పోపోయిను మరి
సరే మరి మళ్ళా చేత్త బాయ్
ఇగ అయినట్టేనా
బాయ్
బాయ్